చెప్ ఆ ఆ బాగేనండి టీఫిన్లు చేసారా ఆ చేసామండి మీరు బాగున్నారా మేమ్ బానే ఉన్నామండి భోజనాలయినాయా ఇంకా కాలేదండి వంట ప్రిపేర్ చేస్తున్నాము ఏం టిఫిన్లు చేశారండి
విన్పించట్లేదండి
వినబడట్లేదా
ఆహా
ఆ నాకు కొద్దిగా జలుబయింది అందుకే మెల్లగా మాట్లాడుతున్నాను
అవునా
ఇబ్బంది పెడుతున్నామా అండి కాల్ చేసి
ఆహ
ప్పండి ఆ టిఫిన్ మార్నింగ్ చేశానండ్ డి ఇప్పుడు లంచ్ టైమ్ గదా ఇగ
మ్మ్ హ్మ్
లంచ్ కోసం చూస్తున్నం ఆ వాడు తున్నానండి జ్వరం వచ్చిందయితే జ్వరానికి జలుబుకి వాడుతున్నాను టాబ్లెట్ తీసుకచ్చుకున్నాను అందరికొస్తుందండి జలుబు జ్వరం ఎదా అందుకనే వొస్తున్నాయి వాతావరణంలో మార్పు కూలరేసుకుంటలేరండి మరి కూలర్ తోటి గూడ ఎఫెక్ట్ రావచ్చు గదా అందుకే జలుబయిందేమో అండి మ్మ్ దగ్గు గూడా బానే ఉన్నట్టుందిగాండి మ్మ్ ఇంకేంటి సంగతులండి
ఇ సంగతులంటే కా ఫోన్ చేసాను మాట్లాడదా
మాట్లాడదామని మీరు జలుబుందంటున్నారు మ్మ్
ఏం వంటల్ చేస్తున్నరండి మరి మీ ఇంట్లో ఈరోజు
ఇగ రెగ్యులర్ గా వంటల్ చేస్తూనే ఉంట్రు కామను అన్నం వండుతారు కూర వండుతారు ఏదోటి వెరైటీగ అండి మీకు ఎక్కువగా ఏ కర్రీస్ ఇష్టమండి నాకు ఎక్కువ ఇష్టం అన్ టే తోటకూరలు ఆకుకూరలు ఎక్కువ ఇష్టపడతానండి పప్పుశారు మునేగకాయల పప్పుశారు తోటి పప్ పప్పుశార్ బాగా చేస్తది మావిడ అది బాగుంటది బాగిష్టపడతాను మునక్కాడలతోటి పప్పుశార్ చేేస్తే
ఎందుకు మటన్
చికెన్ మటన్ నేన్ తిననండి ఇంతక్ ముంద్ తినేవాన్ని ఇప్పుడు భక్తుడిగా మారిప్ పోయి తినడం బంజేశాను
అవున
మాక్ సత్యసాయిబాబా వద్దన్ చెప్పెసారండి
తినడమద్దన్నడా
తినడం వద్దనడం అంటే మేమోక రూట్లో ఉన్నాం కాబట్టి అది బంజేయాలని బంద్ చేసామండి హెల్త్ ఇష్యూస్ అన్ని అన్ని రకాలుగా కలిసోచ్చిందట్లా బంద్ పెట్టెసాం మ్మ్ హ్మ్ మా ఇంట్లో మావిడయితే బాగా తిన్ టదండి చికెన్ ఫ్రీయురాలు బాగా చికెన్ చికెన్ చికెన్ చికెన్ అంటు ఉంటది ఎప్పుడు సండే వొచ్చిందంటే చికెన్ చికెన్ చికెన్ ఎవరింట్లనన్నా వాసనోస్తే అయిపాయే అబ్బో ఇయాళ్ళెవరో అండుతుండ్రు అది కావా అద్ చేసుకోవాలే మనం అం అంటుంది నాకు ఇష్టం ఉండదు కదా అయినా కానీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాను మా ఆవిడ కోసం
నాకు కూడా చాలా ఇష్టం అండి చికెన్
ఆ!
నాగూడా, చాలా ఇష్టం.
బాగ ఇష్టం అండి.
ఆ!
ఆ ఆడవాళ్లు అందరు అంతే ఉంటారేమో? భోజన ప్రయులు. అందరు అంటే. స్తే ఉండర్? నాక్ అయితే ఇష్టం. ఆహ! అందరు అట్లా ఉండరు ఆడవాళ్లు, నాకైతే ఇష్టం. ఆ. మావిడ గూడా చికెన్ బాగా ఇష్టం. ష్టం, అందుకే చికెన్ చికెన్ అని అంటుంటది. ఆ అ. ఇంకాండి? పెళ్లిళ్లు జరుగుతున్నాయా అండి? ఇప్పుడు పెళ్లిళ్లు జరుగుతున్నాయాండి.
ఊహు, ఏ వాయి. రీసెంట్గా ఎక్కడికైనా వెళ్లారా పెళ్లికి?
హలో.
రీసెంట్గా ఎక్కడికైనా, వెళ్లారండి పెళ్లికి?
ఆ రీసెంట్ల పెన్లకి అంటే? వెళ్ళానండి. ఎక్కడికి వెళ్లిరూ? అది గోదావరి అవుతల. అలా, గొల్లపల్ల అని ఊరికెళ్ల. మా చుట్టాల వాళ్లది. అక్కడ ఉం. యితే యేలా.
అబ్బాయి వాళ్ల, అమ్మాయి వాళ్ల అండి?
అబ్బాయి వాళ్ల, చుట్టాలి మాకు. అబ్బాయి వాళ్ల చుట్టాలా? అబ్బాయి మాకు చుట్టాల. ఎలా చేస్తారండి మీ దాంట్లోకి వెళ్ల? ఏమన్నా చెప్పగలుగుతారా. చాలా గ్రాండ్గా ఉంటాయండి. అమ్మాయి వాళ్ల ఇంటి దగ్గర, పెళ్ల ఉంటుంది. హలో! అమ్మాయి వాళ్ల ఇంటి దగ్గర పెండ్లి ఉంటది. హ్మ్, పెళ్లి మండపం వేస్తారు. బ్రాండ్గా అందరిని, చుట్టాలని పిలుస్తారు. హ్మ్. అందర్నీ తీసుకెళ్లి, అది తంతు జరుగుతూ ఉంటదండి. తంతు అంతా.
ఊహు ఊహు
ముందే నా వస్తుంది. అదే, అదే.
వినిపిస్తుందా అండి?
ఆ వినపడుతోంది అండి. ఇంకా చెప్పండి, ప్రాసెస్ ఇంకేమైనా ఉంటే? పెళ్లి ప్రాసెస్. ప్రాసెస్ ఏముందండి. అంత పిల్లవాళ్ల ఇంటి దగ్గర ఉంటది పెండ్లి ఇప్పుడు. అబ్బాయి వెళ్లిన. ఏముండదు ఓన్లీ కూరలు పడతారు, కూరలు పెట్టుకొని ఆర్యన్లో పూజ జేసుకొని. అమ్మాయి, ఇంటికి వెళ్లి పోతారు. అక్కడే అబ్బాయికి, అబ్బయిని తీసుకెళ్తారు అక్కడే పెండ్లి జరుగుత. అమ్మాయి వాళ్ల ఇంటి దగ్గర. ఇంతకు ముందు పాత కాలంలో అంటే, అమ్మాయిని పైడాముడ్స్ పైముడ్స్ సిత్తురు. అబ్బాయి, వీళ్ల ఇంటి దగ్గర జరిగే పెళ్లి.
పైడి మూడ్చడం, అంటే ఏంటండి?
అదేదో ఉంటుందండి? అంటే అమ్మాయిని తీసుకురావడమే. అంతే. ఊహు. పెళ్లి పిల్లలను తయా, పెళ్లి పిల్లలను తయారు జేసీ. అబ్బాయి దగ్గర తీసుకొచ్చేవాళ్లు. ఇంత ముందు అక్కడ పెళ్లి పిల్లలను తయారు చేసి. ఇటు, తీసుకొచ్చేవాళ్లు అలా.
ఇప్పుడు గూడా జరుగుతున్నాయండి, అట్లా పెళ్లిళ్లు?
ఇప్పుడు అట్లా జరగట్లేదు. ఇప్పుడు అంతా అబ్బాయి, అమ్మాయి ఇంటి దగ్గరే పెళ్లిళ్లన్నీ. ఏ పె, ఎవరి పెండ్లి అయినా, అమ్మాయి ఇంటి దగ్గరే. రివర్స్ అయిపోయిందండి.
హ్మ్.
అలా.
ఇప్పుడో. ఒ మీరు ఒకటి మాట్లాడారు, ఐరన్లు అని చెప్పేసి. ఆ ప్రాసెస్ కొంచం చెప్తారు ఐరెన్లు
ఐరెన్లు అంటే ఆ పెద్ద కుండలు వాటికి డిజైన్లు ఏసి ఇస్తారు కుమరి వాళ్ళు రంగులద్ది డిజైన్లు చేసిస్తారు వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఆ బ్రాహ్మణు తోటి పూజ చేపిస్తారు వాటికి ఆ కుండలకి వాటిని ఐరన్ లో అంటారు ఐరన్లో పూజ చేస్తారు అంటారు వాటిని ఒక ఫైవ్ డేస్ ఉంచు తరు పెండ్లయిపోయేదాక పెండ్లయిపోయినంక ఐదు రోజులకి తీస్తారు అప్పుడు కదిలిస్తారు డైరన్లు అంటే అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా ఇంటి దగ్గర అమ్మాయి అ బాయన్నట్టుగా చేసి పెట్టేసి పూజ చేస్తారు వాటికి పూజ చేసి ఆ అమ్మాయి అబ్బాయి పెండ్లి చేస్తారు బయట తీసుకెళ్ళి అక్కడ ఇంకా పెళ్లి ప్రాసెస్ ఇంకేమన్నా ఉందా అండి తెలివని విషయాలు మాకు తెలవని విషయాలు టే పాల పొరక అలాంటివి ఏమన్న ఏస్తారా పొరక ఏస్తారండి అంటే పెళ్లి ముందు రోజు పచ్చని పందిరంటారు పాల పొరక తీసుకొచ్చి ఫారెస్ట్ నుంచి ఇప్పుడు దేనిస్త లేరు ఎక్కువగా పాలపరకు ఏదనా ఒక పచ్చని సెట్టు తీసుకొచ్చేస్తున్నారు ఇంటి ముంగట పచ్చని పొరక ఏసి పాల పాల పొరక వేసి పచ్చని పందిరంటరు
మ్మ్ హ్మ్
ది ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంటదట్లా భోజనాలు ఏమన్న పెడతారండి మరి పెళ్ళిళ్ళు భోజనాలు తాలిగట్టుడు అయిపోగానే భోజనాలు ఉంటాయండి మధ్యానం పెళ్ళిలుంటాయి కాట్టిప్పుడు ఎక్ క్కువగా డే టైం పెళ్ళిలు కాబట్టి పెండ్లి పిల్లగాడు తాళి కట్టగానే భోజనలు స్టార్ట్ అవుతాయి అంతవరదాకా భోజనాలు పెట్టారు ఎందుకంటే ఎళ్ళిపోతారని వచ్చిన వాళ్ళు ఎళ్ళిపోతరు కదా అందుకని ఫస్ట్ బ భోజనాలు పెట్టరు పెండ్లయ్యే దాక ఆపి పెండ్లయినంక భోజనలు స్టార్ట్ చేస్తారు ఇటు పెండ్లు చూస్తారు పెండ్లి చూడగానే భోజనా ఆన్నం తింటారు కట్నాలు పెడతారు వెళ్ళిపోతారు
భోజనాలలో ఏమేం కర్రీస్ పెడతారు
పెడతారండి ఓగి మాకు తెలంగాణలో అయితే బాగా వెరైటీస్ అంటే మటన్ చికెన్ మెయిన్ ఇంపార్టెంట్ అది మటన్ చికెన్ లేంది పెళ్ళి ఉండదు ఇగ కూరగాయలంటే వెజిటేబుల్ ఒక రెండు మూ రెండు రకాలు చేస్తరు ఒక సాంబారు చేస్తారు ఒక చోలే ఒక ఆలుగడ్డ సాంబార్ అవి చేస్తారు ఏదన్న పెడితే స్వీట్ జిలేబీ లాంటివి స్వీట్ పెడతారు పెళ్లిలలో ఈ కొద్దిగా ఉన్నోళ్ళ పెద్ ద ఎక్కువ ఉన్నోళ్ల దాంట్లో ఎక్కువ రకాలు పెడతారు స్వీట్ బట్లు పెడతారు పెద్ద రకాల రకాలు పెడతారు
మ్మ్
వెరైటీలు దానికి స్తోమతను బట్టండి
మ్మ్ హ్మ్
అట్లా మామలోళ్ళు మామములుగా పెడతారు ఎవరి స్తోమతలో వాళ్ళు చేస్తూ ఉంటారు ఎన్నయినా పె టుకోచ్చు కొద్దిగెకున్నవాళ్ళే ఏందంటే చికెన్ మటన్ పెడతరు ఎగ్ పెడతరు ఫిష్ పెడతరు ఏ తినేవాళ్ళు అది తింటరని రకరకాల ఎవరి స్తోమతను బట్టాళ్ళు స్వీట్లు కూడా నాలుగైదు ర అ స్వీట్లు పెడతారు ఆ తోటకూరలు చేస్తారు ఉ పన్నీర్ అ పన్నీర్ కర్రీ అండుతారు
ఆహా
సోమతను పెట్టండి కొద్దిగా సోమత తక్కువ ఉన్న వాళ్ళు చిన్నగా మామూలుగా చేస్తారు
ఉహు
ద అది అండి
ఇంకేమన్నా పెళ్లిి గురించి చెప్పుగలుగుతారా
ఉ అమ్మాయిని సగనంపై పద్ధతి గురించి చెప్తారండి ఆ ఇగ పెండ్లై పోగానే సాయంత్రం ఇంకా ఫొటో శేషన్ అయిపోతే ఫొటో శేషన్ అయిపోగానే ఆ అమ్మాయిని సాగనంపడం అనేది అంటే అమ్మాయిని తీసుకెళ్లి అబ్బాయి చేతిలో అమ్మాయి అబ్బాయి తరపున వాళ్ళనీ అందరినీ పిలిసి వాళ్ళకు చేతిలో పెడతారు ఇగ ఎడుపులు అవన్న ఉంట టయిగ బాగా ఉంటాయి అండి దాంతో కార్యక్రమలు ఉ బాగా జరుగుతూ ఉంటది అంటే మీరు ఎప్పుడ చూసారా అలాంటి ఇంట్రెస్ట్ ఎప్పుడనా ఇగ అలాంటివి కొద్ది సెమెంట్ అంటంది కాబట్టి బాగా నేను చూడను ఎక్కువగా అట్లాంటివి ఏడుపు ఏడ్సుడు అవి ఉంటాయి కాబట్టి ఎక్కువ చూడను నేను ఉహు ఏడ్చే ప్రోగ్రాం మీకి ఇష్టం ఉండదా అండి అలా ఏడవడం ఆ మీకి ఇష్టం ఉండద ఏడవడం ఇష్ట అంటే ఆ ఏ వళ్ళ ఏడుతుంటే మనకి ఏడుపు వస్తుది కదా మళ్ళీ అందుకే నేను అట్లాంటి చూడను
అవునా
అమ్మాయి వాళ్ళు ఏడుస్తుంటే బాధ అనిపిస్తాంది కదా
ఉహు
అలా అందుకే నేను చూడను ఉహు అలాంటివి
టే అమ్మాయిని సగనంపంగా అట్లా చేస్తారా
ఇంకా అండి అమ్మాయిని సాగనంపేటప్పుడు ఏడుస్తారా అండి ఆ ఏస్తారండి బాగా ఏస్తారు
ఉహు అలా చూడడం మీకి ఇష్టం ఉండదు
ఇంకా అండి ఉహు ఇగ ఉండవచ్చా అండి
ఓకే అండి మరి
బాయ్ అండి ఆల్ ది బెస్ట్ ఓకే అండి బాయ్